హలో
తిన్నారండి
తిన్నామండి మీరు దిన్నారా
తిన్నం తిన్నం ఏం కర్రి
కర్రి అదేమంటారు పప్పు
పప్పువా ఇప్పుడు నైట్ టైమ్ లో పప్పు ఏంటండి
ఏదో ఇంక కూరగాయలు ఏం లేకుండె ఇంట్లో ఈరోజు అందుకని పప్పు చేసి ఉండె
ఆ.. ఏం స్పెష
ఆ తెలుసు శ్రీరామనవమి
హ్మ్ అయితే
ఎళ్ళలి ఎళ్ళాలనే అను కుంటున్నా అమ్మపల్లి టెంపుల్ కి
ఓకే ఎవరెవరూ
మా ఫ్రెండ్స్ ఆ రాన టే రా పోదాం ఎ అనేసి అంటే సరే వస్తా అని జెప్పిన
ఓకే ఓకే ఇంకా అక్కడ ఎలా జరుగుతుంది టెంపుల్లో ఆ సీతారాముల కళ్యాణం
ఏమో నేను ఎప్పుడు ఓలేదు గానీ ఇప్పుడు ఎళ్ళాలి అనుకుంటున్నా
ఓకే అంటే రేపు మీకు ఆఫీస్ క్లోజ్ ఆ
ఆ క్లోజ్ హాలిడే ఇచ్చినారు రేపు
ఆ ఇంకా జెప్పండి
చెప్పాలి మీరే మీరు తిన్నారా ఏమి కర్రి
హలో
మీరు తిన్నారా ఏం కర్రి అంటున్న
నేను తిన్నానండి మాది వచ్చేసి ఎగ్ కర్రి
ఆహా
అమ్మో నైట్ అంట్లు ఉంటాయి అంట్లు దొమేశాము మళ్ళీ రేపు మార్నింగ్ లెవ్వాలి మళ్ళీ క్లీన్ జేసుకోవాలి మొత్తము
ఆ అవును
పూజ చెయ్యాలి ఆ ఫెస్టివల్ ఉంది కదా క్లీనింగ్ చేసుకోవాలి పూజ చేయ్యాలి
మీగ్గుడ హాలిడే ఉందా రేపు
లేదు లేదు హల్డే ఇవ్వరు మాకు
హ్మ్ హు
హ్మ్ ఇంకా చెప్పండి ఇంకేం చేస్
ఏం లేదు ఖాళీయే బయట కూర్చున్నాం
ఓకే నైట్ తిన్న తర్వా భోజనం తర్వాత మీరు వాకింగ్ చేస్తారా
వాకింగ్ ఏం చేయ్యం కాని బయట కూర్చుంటాం కొంచెం సేపు ఇంకా లేదంటే షటిల్ ఆడతాము
షటిల్ ఆడుతున్నారా షటిల్ కూడా మంచి పద్ధతే
ఆ షటిల్ ఆడుతం తిన్నంక ఉమ్మ్
ఇంగ ఈ మధ్య అయితే పెట్రోలు పెట్రోలు డీజీలు అన్నీ కొరత బాగా అయిపోయింది
అవును అన్ని క్లోజ్ చేసినారు ఆల్రెడీ
అవును అసలు గ్యాసు ఈ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ యుద్ధాల వల్ల అమెరికా ఇండియా ఏదో యుద్ధాలు జరుగుతున్నాయంట
ఆ వరల్డ్ వర్ అ ఏమంటారు వరల్డ్ వార్ త్రీ అవుతుంది కదా లాక్ డౌన్ కూడా పడుతుంది వాడు
అవునవును లాక్డౌన్ వేద్దాం వేద్దాం రేపటి నుంచి వేస్తారు అంట కానీ రేపు రేపు రేపు అంటారు కానీ ఇంకెప్పుడేసారు
ఏప్రిల్ ఫస్ట్ నుంచీ ఏమో అంట ఇప్పుడు మీటింగ్ అవుతుందంట వాళ్ళకి మొత్తం ఆ తర్ తర్వాతకి ఏదో ఒకటి డిసైడ్ అవుతారు అనేసి అన్నంది అంట
ఆ లాస్ట్ వస్తే ఏం చేస్తారో మనుషులని లాక్ డౌన్ యుద్ధాలు అన్ని కొరత వస్తున్నాయి కదా
ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఎంత లైన్ ఉంటుందంటే అసలు చాలా పెద్ద లైన్ ఉంటుంది పె పెట్రోల్ దొరకక
అవునవును చాలా పెద్ద లైన్ అంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది మళ్ళీ బస్ దే నడుస్తాయి
బస్సెస్ కి కూడా డిజిల్ ఏ కావాలేమో
వాళ్ళు బస్సు లో వస్తున్నాయి కదండి
అవును కానీ బ బైక్స్ కి కార్స్ కి అయితే ఇయ్యట్లేదు అది
ఆ అంటే ఇయర్ బస్సులే బండిలకైతే ఇప్పుడేమంటారు ఈ స్పెండర్లకి అయితే పెట్రోలే
ఆ అసలు ఆ డీజిల్ అయితే దొరుకుతున్నట్టుంది కు ది దీనికైతే పెట్రోల్ అసలు దొరకట్లే
ప పాప ఆటోలు కూడా గ్యాస్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు
ఆ అక్కడ నుంచి అక్కడి వరకు పెద్ద లైన్ కడుతున్నారు ఎక్కడైనా సరే పెట్రోల్ బంక్స్ దగ్గర
హుహు అసలు ఏందో ఏమో ఇది కలికాలం
ఉమ్
ఇంగా చెప్పండి
చెప్పాలి
మార్నింగ్ నుంచి ఏమేమి చేశారు మీరు
డైలీ లాగానే ఇంకా వెళ్ళడం
అంటే ఇప్పుడు శ్రీరామ్న్నం కదా షాపింగ్ చేసారా
ఆహా లేదు లేదు లేదు ఏం షాపింగ్ చేయలే చేస్తాం గానీ ఇప్పుడెం హాలిడే లేకుండే మళ్ళీ నాకు టైం కూడా లేకుండే
ఓకే చాలా మంది టెంపుల్స్ క వెళ్ళటప్పుడు కొత్తగా చేసుకుంటారు కదా
హ ఆల్రెడి ఉన్నాయ్ ఆ మొన్న ఒకసారి తీసుకున్న అప్పటి ఉంది
ఆహా ఆల్్రెడీ షాప్
ఆ ఈరోజు అయినా అక్క వాళ్ళ మధ్య దిన వెళ్ళి నుండే వాళ్ళు కూడా తీసుకొచ్చినారు చెప్తే నేను మనీ ఇచ్చి వెళ్ళిన మార్నింగ్ తీసుకొచ్చినారు ఆ తెచ్చిన
స ఇంకేన్ని మంచిడి కొత్తగా వేసుకని టెంపుల్ క అయ్యి ఆ శ్రీరాళ దర్శనం చేసుకొని రండి
ఆ
మ్మ్ మీ మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారా అండి
ఆహా లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం.
ఓకే ఓకే.
మా మమ్మీకి హాలిడే లేదు.
ఓకే. మీ మమ్మీ ఎందులో వర్క్ చేస్తన్నారు.
ఈకో పార్క్లో
ఆ ఓకే
అందులో లీవ్స్ ఏమి ఉండేయ్ ఓన్లీ మండే మండే ఒక వీక్ ఆఫ్ ఉంటది అంతే వాళ్ళకి
ఓకే ప్రతి మండే వీక్ ఆఫ్ ఉంటదా
మ్.
మ్. గవర్నంట్ దంటే ఇక వీక్ ఆఫె ఉంటదండి.
ఫెస్టివల్స్ కి కూడా హాలిడేస్ ఏమి ఉండయ్ ఇంక మండే వీక్ ఆఫ్ తప్ప మిగిలిన డేస్ అన్ని పోవాల్సిందే
ఆ ఇవ్వరివ్వరు.
హ్మ్ అదే
మ్ హు ఓకే మంచిగ ఎంజాయ్ చేసిరండి.
హ్మ్ సరే.
ఓకే అండి.
సరే
హ